ఇస్
అయితే ఇ ఈడే కుసన్నా
ఎందుకు ఇంట్లో కరెంట్ లేదా
ఉన్నది కాగాని ఎంత కూర్చున్నా ఇంట్లో ఎంతంత కూర్చుంటా
మంచిగా కూలర్ వేసుకొని పడుకునే దానికి కరెంట్ ఉన్నాక
కూలర్ అంట కూలరు లే లేదు కీలర్ లే లేదు
కోల లే ఏన లే ఫల్ర్లేనో లే లేదానేే కొత్త అంటే ఏ ఉన్నాక ఇంకసుకొని మడుకోవడానికి బధకమా
మా అమ మామ బాబు వెయిట్ చేసుకుంటాను
ఓ నా పట్టి ఊసిపోయింది
ఎట్లా
ఏమో ఇద కూర్చున్నా వంతగానే ఇట్లా నువ్వు ఫోన్ చేసినా అని ఇట్లా బయటకు వచ్చన్నాని మాట్లాడుకుంటూ కూర్చున్నా అద అదే ఊసిపోయింది
అవును
ఇంకా నయం ఎక్కడన్న పోయినప్పుడు ఊసిపోలేదు కదా
తెగిందా
లేదు ఊడింది ఇట్లా కొడి దగ్గర
కుండ ద గర్నా ఏది నిన్న జ్యసిన అదా
ఆ అదే ఊసింది సరిగ్గా పెట్టలేదు నాకు పెట్ రాట్లేదు
ఎకు
నాకే ఇది సరిగా పెట్లే పెట్టరాలి వత్తాలి దాన్ని మంచిగా ఒత్తితే తెలుతుందిగా
అ చట్ మరి కరీంటరున్నా కడింపు ఎదురు పెతా
పెట్టాలి ఇంకా మా ఇంటి పక్కనే వాళ్ళు పిచ్చలు తిరుగుతారు
ఎంజేద్దా
కట్టల్ వట్కనీ కొతాలి
పోయి కాలవాల
గ పిచోళ్లు కాల మీద ఎందుకు వడుతారు
తనే బత దండం పెడుతే
ముందుకు బట్ల అంట ఎదనా ఈ తమలపాకు నిజంగానే తింటారా ఇది ఇంట్లో వెట్టుకునే తమలపాకు
ఏది
అక్కడ షాప్ దగ్గర అక్క వాళ్ల ఇంటి దగ్గర ఉంది చూసినావా
త తమలపాకు చెట్టా అది
అవునంట తమలపాకు చెట్ అంట
అ లోకల్ అయితే
ఆ లోకల్నే తింటారా అని అంటుంది గదా అక్క
ఇగ ఏమో నేనెప్పుడూ తినలే తమలపాకే తినలే అసలు ఒక్కసారి దిన్నా పాన్ దిన్నా
స్వీట్ పాన్ నా
ఆ స్వీట్ పాన్ ఒకరోజు తిన్న గానీ గలీజ్ గా అనిపించింది నాకి
ఉ ఎందుకు మరి అట్లాంటివి తినొద్దు అదంతా ఎందుకు మనదైనా అదంతా
అవును అందుకే గదా ఏం చేసు
కొంచెం స్లోగా ఉన్ మరి డిస్టబెన్స్ వస్తుంది బాగా
అవును ఓకే నా ఇట్లా
ఆ ఓకే గన్ నీ మరి ఎప్పుడు వెళ్దాం వెళ్దాం వెళ్దాం అంటున్నావు ఇంకా అది ఇది సదురుకుంటానే ఉంటున్నావు
సర రే సదురుకుంటా మరి ఇగ ఏసుకొని బోతే ఎట్లా
ఏసుకో ఏడికి వేయినా
ఎక్కడెక్కడ కా గాలి కుదిరింది పోతార
ఏహ ఏస్ ఏహ హ ఉన్ కాన్
పోత ఆంటీ ఎప్పు వోదాం పోవని పోవాగా పనులే చేసుకోవాలి పనులు చేసుకోవాలి పోవాలి
ఏం పనున్నది రోజు చేస్తలేమా పని
ఇగ అంతే అంటావా
రోజు ఏవన్నా రోజు ఊర్లు వట్టుకొని తిరిగి నట్టే చెప్పుతానావు నువ్ ముచ్చట నువ్వు పన్కి పొంగ ఒక ఊరు పోతావ్ కావచ్ టి నీకు అంత ఇంట్రెస్ట్ ఉండదు ఉమ్ ఎప్పుడు ఇంటికాడ్నే ఉండేటోళ్ళకి పోబుద్ధి కాదా
పోవుదైతై నిజంగానే పోవుదేతాది కానే
నిజంగనే పోబుద్ధి అయితది మరి ఆబద్ధంగా కూడా పోబుద్ధి అయితదా
అదే ఇట్లా అట్కోవాలి బేస్మెట్ గిట్ల గిరి బేస్మెట్ కడితే
గ తుమ్మ చెట్టు ఎవరి జాగాలో ఉంది
ఇద
గదే
అది ఇంటి పక్క ఉన్నది అది ఆళ్ల జాగానే ఉంటుది
వాళ్ల దాంట్లోనే ఉంటదా ఇప్ ఇప్పుడు మనది ఎక్కడ వరకు కరక్ తును ఆకట్టే వెట్టిన వరక
గ సైడ్ ఒక కర్ర గన్పాడ్తుంద అక్కడ
ఎక్కడా
ఇక్కడ ఒక జామ చెట్ టూ దాన్ అవతల కర్ర గాన్పడ్తుంద క్లాతు గట్నట్ టున్టది క్లాత్ ఉంటది కర్ర ఉంటది
ఆ కనవడ్తుంది
ఆ కర్ర కంచని వీట్ ఉంటది
అంటే ఇట్లా స్ట్రైట్ గా ఉండదా
స్ట్రేటే ఇది ఇల్లే క్రాస్ ఉంటది
చేయడంటే న అక్నుండి ఇట్లా వస్తుంది కదా ఇటు వస్తది కదా
అట్లా వొదు ఇదే స్ట్రైట్ ఇట్నే స్ట్రేట్ గానీ అట్లా కూర్చోడానికి అట్లా అనిపిస్తుంది ఇదే స్ట్రైట్ ఇట్లా
అదే స్ట్రైట్ ఆ
ఉమ్
అట్ల అయితే ఏట్లా ఈ ముసల్ దాన్ని చెట్టుకు నిమ్మకాయలు ఉన్నాయి తెంపుదామా
ఎవర్ఇంటిగ
ఇమ్మి ఇప్పుడు మీకా ఇంటి పక్కన
ఆ అబ్బు హారెర్ పిచ్చి
ఏ ఇంటెంకక్ ఒచ్చిన
ఆ అంటేనే అమక్ పిచ్చిది పిచ్చి చెప్పుత
అంది గది పిచ్చి దా
ఎట్టు మీద్ ఇటుక ఆగింది ఎట్లానో
ఇంకా నాయ్యం తలకాయ మీద వడలేదు కదా మరి
సుశే దాన్ని జరిపిన వెట్నప్ ప మా అమ్మ గిట్లే ఎట సాప్ చేసిన గాని మీద పడుతది గదా
ఆ హ ఇదంతా తీసేసి మంచిగా చేస్తే బాగుంటది కదా
గీన్నే చెట్టు పెట్టాలి అనేది సావ్ చేసి ఇడ వెడితే బాగుఉంటది. ఈ చెట్లు పెట్టి పిత్త వెళ్ళతో చెప్పి అతే వాన గాన కొట్నాప్డల్ల కొట్టి.
అది మొత్తం అలుతుంది ఇల్లు అంత అంతదుమ్ము ఎట్లా అంత ఊకడానికి ఎవ్వరులేరు
అదేఅదే చేయాలి ఎంత క్లీన్ చేసుకుంటేనే మంచిగా ఉంటంది కదా
ఆకులన్నీ పైన వడుతున్నాయిగా
అన్నావు గదా అప్పుడు ఒకసారి
ఆ చెట్లు తీసుకోవాలి వానికి ఫోన్ చేయాలి.
అది ఫారెస్ట్ ఆఫీసర్ ఇత్త అన్నారు
ఫారెస్ట్ ఆఫీసర్లు ఎవరు ఇస్తా అన్నారు
ఏమో నేను కనుక్కుంటే అంటాలు ఫారెస్ట్ వాళ్ళు ఇత్తరుగాని గి బయట వోల్లు ఏట్లా ఇత్తరు అని అంటారు
ఏ బయట వల్లే ఫారెస్ట్ వోల్లు ఎట్లా చేస్తారు.
ఫారెస్ట్ లోళ్ళు లేస్తారు గవర్నమెంట్ నిం ఎవరు వడతారు అట్లా ఇయ్యారు అంటారు
వీళ్ళు అగ్రిమెంట్ రాసుకుంటారు అగ్రిమెంట్ రాసుకున ఇస్తారు వీళ్ళు ఇక్కడ ఆంధ్ర నుంచి వస్తారు.
అయ్యమో అంటే సరే కనుక్కుందంది అన్నంత బేస్మెంట్ కట్టుకోవాలి ఇట్లా అంచ గడి వరకు ఇ చె బేస్మెంట్ కట్టి మట్టికి పోస్తే కొంచెం మంచిగా పడుతుంది నీట్గా ఫాస్టుగా ఎట్ల కడుతున్నారు కట్టొద్దు
ఇట్లా నుంచి వస్తారు
అసలు నిజంగానే అసలు ఇటు కడతాయి పో అటుకట్టే బదులు
ఆష్ర విద అటుకుంటే అయిపో బాగుంట
గారి సంద నుంచిను గల్లి పెట్టుకుంటే అవసరం కాదు కానీ ఇడా ఓడలేద్దామని చూసిన
ఎందుకు
గే నిజం ఎక్కడి గట్టతే అ ఒక జాం గల్లి ఉంటుంది మూడు ఫీట్ల గల్లి ఉుది ఆ మూడు ఫీట్ల గల్లో కొంచె గోడ ట్టేసి బేసిన పెడితే కొంచెం ఎత్ బేసిన పెడితే నానా కూర్చోడానికి.
అట్లానా
బేషన్ వెట్టి కలెక్షక్షన్ ఇత్తెయి ఆయన ఎక్కువ దూరం పోకుండా ఉంటడు తీసుకొని ఇంట్లోకి వస్తుంది అంటే అట్లాని రిస్క్ లేకుంండుందని ఆలోచిస్తున్న
అట్ల అని కాకున్నా కూడా ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న వాష్రూమ్ కడితే మనం అది వాడుకున్నా కూడా ఎవరైనా వచ్చినా కూడా ఇటు సైడ్ వచ్చి వాడుకుంటు కదా రెండు ఉంటాయి కదా అన్నట్టు ఇటు సైడ్ పడితే బాగుంటది కదా నేను అనేది
ఎందుక ఇప్పుడు అటాచడ్ కట్టద్దా
అటాచ్డ్ ఎందుకు మళ్ళా
ఫ్యూచర్తో అయినా అగ్నేంచి లాంటి అయినప్పుడు్గర మంచిుకుంటే పరకు బయలుదేరగకు ఉన్నా లేకుడా భయపడకుండా లేకపోతే ఇ దాగివాన ఇంటనే అట్లా నార్మల్గా యూజ్ చేసుకోవచ్చు అంటే పెద్దగా చేయరు జస్ట్ స్నానానికి
ఏడా కడతారు మరి అటచ్చలు
లోప కట్టొచ్చు
ఏంటి ఈ మూలక
అవును
ఇ ఈ మూలకి ఎందుకు మన ఏదో ఈడ కట్టి ఇ రూమ్ కి డోర్ పెట్టుకుంటే అటాచ్లు అవుతుంది
ఈ మూలా కట్టదు ఈ మూలాకి గడితే ఇల్లు కానీ నెత్తు కట్టాల్సిస్తుంది
ఎందుకు
అంతే ఇటు సైడ్ ఎత్తుండాల నాకు అదొక వాస్తు ఇగ ఇగ మనోళ్లకి అది కాద్ ఇది కాద్ తప్పదు అదే కదా
మారిటా అమ్మా దేవుదేవున్ని పెట్టిర్రు కదా దేవున్ని ఎట్ట పెడతారు
ఈదే కాదు వచ్చేది క కస్తాది అక్కడ సల్ఫ సెల్ఫ్ దగర వస్తాయి
ఎక్కడ
అటుసైడ్ సెల్ఫ్లే కొత్తది
అసలు అటు కాదు కట్టేది నేను ఏమంటున్నా అంటే ఇటు అటాచ్డ్ వాష్రూమ్ కట్టుకున్నావ్ కుడా లైట్ పెట్టుకొని ఇదిేంటి ఫిఫ్టీ థౌజండ్ అయితే మార్బల్స్ వాళ్ళే తీసుకొచ్చి వేసిపోతారంట మొత్తం ఇంట్లో
ఎక్కడ అడిగావ్
మోన్నా మీ చెల్లె వాళ్ళు ఎపిచ్చుకున్నారు కదా యాభై వేలు ఇస్తే వాడే తీసుకొచ్చి ఇంట్లో వేసి పోయిండట మొత్తం
అవే నార్మల్ మార్బుల్స్ కావచ్చు మరి మంచి మార్బుల్స్
వైట్ మార్బుల్స్ లాంటివి కానీ వైట్ కాదు రెడ్ అండ్ బ్లాక్ ఉంటాయి కదా
అదే సెకండ్ క్వాలిటీ అవి అలా కూడా సరే మనకు ఉన్నంత అడ్జస్ట్మెంట్ ఉంటుంది చేసుకుంటే మంచిగా ఉంటది మరి
నేను అదే అంటున్న అవి తీసుకుంటే బెటర్గా ఉంటది కదా అని చెప్పి
ఇట్లా దువ్వి ఇట్ బాగాన్నది లేదానుకో న్న రెండు రసలునగా ఇటుకేది
దే అనుించంగా